అ హలో
హలో
హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
బయటికి వచ్చిన
అవునా
కొంచెం వర్క్ లేదా బయటికి వెల్ ఓ మీరు తిన్నారా
తిన్నారా
తిన్న మీరు
తినలేదు
ఆ
లేదు ఇంకా తినలే
ఎందుకు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా
కాలి
అవును ఏం ట్రిప్స్ లేవా సమ్మర్ల సమ్మర్ కదా ఇప్పుడు హలో
హలో
ఏం ప్లానింగ్స్ లేవా ఇప్పుడు సమ్మర్ కదా
లేవు ఇంట్ల బ్రదర్ ది మ్యారేజ్ ఉంది
అవునా
ఉ
వెళ్తారా మరి మ్యారేజ్ కి
వెళ్లాలి కదా బ్రదర్ మ్యారేజ్
ఆ మీ సైడ్ ఎట్లా చేస్తారు
హలో
హలో
మీ సైడ్ ఎట్లా చేస్తారు మ్యారేజ్
లైక్ ఎట్లా అంటే
కదా నైట్ ఏం చేస్తారు
ఆఫ్టర్నూన్ టైమ్ ఉంటాది నాకు తెలిసి ఉ
అవునా
ఈ అప్పుడప్పుడు ఈవినింగ్ కూడా అయితది అంటే మా జస్ట్ లైక్ మా సైడ్ మార్నింగ్ చేస్తారు గాని మా అతస్ మా దాంట్లో మా కల్చర్ లో చేయడానికి
అ
మీ
హా
ఆ
మా సైడ్ ఆఫ్టర్నూన్ చేస్తారు.
ప్లానింగ్స్ ప్లానింగ్స్ సమ్మర్
ఇకడ మా ఊరు లా వండర్ ల్యాండ్ అయితే అయిందయితే పోదాం అనుకుంటు
ఎక్కడ
ఇక్కనే నిర్మలా వండర్ ల్యాండ్ అయింది కొత్తా పెట్టిరు ఎగ్జిబిషన్ లాగా
ఎప్పుడన్
మొన్న ఫిఫ్టీన్ తయింది మార్చ్ ఫిఫ్టీన్ కి ఓపెన్ అయింది.
ఏ స్కూల్ల్ ఎళ్తున్నారు?
ఆ హలో
హలో
ఏమన్నారు?
ఎప్పుడు వెళ్తారంటున్నా
ఈవినింగ్ వెళ్తాం అంటే ఇప్పుడు బాగా ఎండ ఆ
ఫ్యామిలీ తోటి వెళ్తారా ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ తోని వెళ్తాం
ఫ్రెండ్స్ తోని వెళ్తారా?
అవును అంటే బాగుంటది ఇక్కడ వాటర్
ఏద బతే అ
ఆ గేమ్స్ ఉంటాయి. మరి దాంట్లో వాటర్ ఫాల్స్ ఆ
ఈ రోజు ఫస్ట్ టైమ ఎప్పుడైన వెళ్లలేదా
లేదు లేదు ఈరోజె ఫస్ట్ టైం మార్చ్ ఫిఫ్టీ స్టార్ట్ అయింది కానీ ఇక వెళ్ళాలి బయట నుంచి చూస్తాం
అందుకు టైమ్ దొరకలే
అందుకే ఎల్లాలి
ఉమ్
అన్ని ఉంటాయి ఇక్కడ టికెట్ ఫైవ్ హండ్రెడ్ పెట్నా అవును
తక్కువని కొన్నారా ఎక్కువను కొన్నారా లైక్ పెట్టొచ్చా ఫైవ్ హండ్రెడ్
అవును పెట్టచ్చు
మ్మ్
పెట్టచ్చు ఫైవ్ హండ్రెడ్ అంటే లోపల్ వెళ్ళిన తర్వాత అన్ని గేమ్స్ ఆడచ్చు అన్నట్టు మళ్ళా టికెట్ పెట్టడం ఏమి ఉండదు క్యాంటీన్ అవన్నీ వాళ్ళే
లైక్ ఫ్రీడమ్ ఉంటాయి గేమ్స్ గేమ్స్
జాయింట్ వీలు ఉంటాయి
ఇంక చిన్న పిల్లలు చేస్తారు కదా
అవి ఉంటాయి ఇట్లా పార్కు లో ఉంటాయి పార్కు లో కొన్ని గేమ్స్ ఉంటాయి కదా
మళ్ళ మధ్యలో మీకు ఆకలికి ఫుడ్డు
అక్కడ ఉంటది క్యాంటీన్
క్యాంటీన్ ఫ్రీ యేన
ఆ ఫ్రీనే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే అక్కడ ఫ్రీ ఆ లోపలికి అలో చేయాలి కదా
చేయరు చేయరు కదా
ఒకవేళ క్యాంటీన్ అవసరం లేదు అంటే త్రీ ఫిఫ్టీ
హలో
అంటే క్యాంటీన్ అవసరం ఆ కొంతమంది తినరు కదా
అవునవును
అట్లా అయితే త్రీ ఫిఫ్టీ
అంటే వితౌట్ క్యాంటీన్ సప్ సప్రేటు క్యాంటీన్ సప్రేటా
అవును మీ సైడ్ ఏం లేవా
మా సైడా ఎట్లుంటాయి ఏం ఫోన్ పే కావాలి చెప్పు
ఆ
హలో
హలో
హలో ఏం కావాలి చెప్ మళ్ళంటన్నా చెప్తా ఉంటే లేవో లైక్ గేమ్స్ టయిపా లేకపోతే రేష్ తంస
ఆ ఏమైనా ప్లేసెస్
ప్లేసేసా ఆడ ప్రాజెక్టు ఉంటది
అవునా వాటారేనా మొత్తం
వాటరే ప్రాజెక్టు అంటే వా ఉంటాయి కదా ఆ జోడేఘాట్ పార్క్ ఉంటది
ఆ
ఎంసలకుంట పేరు విన్నారా ఎప్పుడైనా
ఆ
ఉ
మళ్లీ చెప్పం అండి
జోడేఘాట్ జోడేఘాట్
ఆ విన్లే
విన్లే
అక్కడ ఏముంటాయి కుమురంభీం గురించి ఏముంటాయి
అవును
ఆ తెలుసు కానించుడాలే
నేను ఇంకా వెళ్ళలే కాని ఉంటాయి మాసైడ్ ఎ ఎప్పుడు వెళ్ళలే వెళ్దాం అనుకున్నా కాని ఇప్పుడురకు వెళ్ళలే
పా పాక్ష వేమండయా
ఉంటది పార్క్ చిల్న్ పార్క్స్ ఉంటందిది లోకల్ లో
అవునా టికెట్ ఎంత ఉంటది
జస్ట్ టెన్ రూపీస్ ఎ
ఆవు
పర్ పర్సన్
అవును వెళ్తారా మరి
వెళ్ళినం ఎన్నోసారా సార్ల ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి ఆండలోనా
ఆ క్యాంటీన్ అవని ఉ టాయి
ఉంటది క్యాంటీన్ బట్ లైక్ వండర్ ల్యాండ్ లేక్క ఇక్కడ ఫుడ్ ఫ్రీ ఉండాది
ఆ
అక్కడ తీసి ఇక్కడ తీసుకుంటే సరి కొత్త బండి వద్దు ఏమనలే బండి ఇక్కడ క్యాంటీన్ కి సపరేట్
ఆ ఇక్కడ అస సేమ్ హైదరాబాద్ ల అయినట్టు అయింది వండర్ లాండ్
చుదువు కోని వండర్లా లెక్కయ్యిందా తెలుసు
అంటే ఇక్కడ ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టరు వాడే ఎ పెట్టుకుంటా
ఏంత నేను ఇంత వెళ్ళినం
అవునా
అవును
ఎవరితోనే ఎల్లి ఫ్రెండ్ సోనా
కాలేజ్ ట్రిప్
అవునా
కాలేజీ పిల్లలు
ఎం స్పెషల్ చే శివ ఈ రోజు
చపాతి
అవునా
ఊ మీరు
ఆ మా మాది ఇంగ కాలే అది లేట్
ఆ ఏం అన్నారు
మాది ఇంకా కాలే లేట్ అని అన్న
ఎందుకు ఇంత లేట్
వట్టిగా మేము అందరం లేట్ లేశినం ఐతే ఇగ లేసి
ఎప్పుడన్నా వెళ్లిర్రా మరి వండర్లా కి హైదరాబాద్
ఆ వెళ్ళినం స్కూల్ నుంచి
ఎట్లండి
ఆ బాగుండే ఎంజయ్ చేసినం ఫ్రెండ్స్ తోటి
ఉహు హు కాలేజ్ ట్రిప్ కి వెళ్లినము చి
అవునా
కాలేజ్ సైడ్ నుంచి లాస్ట్ ఇయర్
హ మేము నేను నైన్త్ లా ఉండంగ ఎళ్లిన అంటే లాస్ట్ సి రాక లాస్ట్ ఇయర్ ల
బట్ నే మీ అంత ఎంజాయ్ చేయలే
మేమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచిరు అంటే సెవెన్ అ
ఏ మెమింకా అమా అంతే టైం వరకుండే మార్నింగ్ నైట్ స్టార్ట్ అయినాం నైట్ నైన్ కి ట్వెల్వ్ కి ఏమో స్టార్ట్ అయితె మార్నింగ్ సిక్స్ క ఫైవ్ అక్కడ ఉన్నాము
అవును
ఫ్రెష్ అప్ అయినాము ఫ్రెష్ అ ప్ లేదు బస్ ఫ్రెష్ అప్ అయినంక టిఫిన్ చేసోచ్చినం మళ్ళీ కానీ నే ఒక్క రైడ్ ఎక్కిన అంతె ఎక్కువ రైడ్స్ ఎక్కలే నా హెల్ త్ మంచిగ లేకుండె ఆరోజు
అవునా
ఆ వాంటింగ్స్ అయినాయి అందుకె ఏం ఎంజాయ్ చేయలేకపోయిన ఆరోజు
సరే మరి
సరె బాయ్ థ్యాంక్ యు